హల్
హలో
హలో
ఇన్పిస్తుందా హలో
వినిపిస్తుంది
చెప్పండి
బాగున్నారా
మీరు బాగున్నారా ఏం చెస్తున్నారు
మీ వాయిస్ మొత్తం క్లియర్ వత్తలేదు కదండి
ఇప్పుడు వస్తున్నాదా అండి
సౌండ్ వత్తాన్నాయి ఏమో ఏమో సౌండ్ వస్తానాయి లోపలికిరా నేను బాత్రూమ్ లో ఉంటాను
అర్థ కజ్ చేయాలా ఇప్పుడు ఫోను ఆ
హలో
చెప్పండి
తిన్నరా
మీరు తిన్నారా
తిన్నా
ఏం చేస్తున్నారు మరి పప్పు కరి మీరేం కర
మాయిట మాటకు
టమాటా ఎగ్గ ఎలా అంటారు టమాటా ఎగ్గ ఇవ్వాలి మీరు
ఎలానా
ఫస్ట్ ఏం కోసుకున్నావు
టమాట కోసుకున్నా
ఫస్ట్ టమాటో కో టమాటో కడగలేద ఫస్ట్టు
కడిగిన
కడిగారా కడిగి టమాటా దేంతో కట్ చేసారు
న
నపుతో గడి సార టమాటా ఎన్ని టమాటాలు కోసారు
ఎనిమిది
ఎనిమిది టమాటర్ ఆమ్ము మీరు చాలా పెద్దవాళ్ళు అనుకుంటారుని టమాటాలు పోయడం అంటే ఎంత మంది ఉంటారు మీ ఇంట్లో
నేను మా హస్బెండ్ ఇద్దరమే ఉంటాం
మీ ఇద్దరు కలిపి ఎనిమిది టమాటాలు తిన్నారా బామ్ ోరం టమాటా ఎంత ఉందంటార ఏంటి బయట
టెన్ రుపీస్ కేజీ
అందుకే మీరు టమాటాలు తిన్నరా అదే వంద రూపాయల కేజీ అయ్యేది ఉంటే టమాటా కొంచెమే తను చెప్పండి ఇంకా ఏ టమాట పప్పు కూర అండింలు పప్పు కూర తిన్నారు మరి పప్పు కూూర తిన్న తర్వాత మరి ఏన్నా ఎగ్స్ ఆమ్లెట్ లాంటివి వేసుకున్నార ఏమన్నా
ఎగ్స్న్నా బైల్ ఎగస్
బయోటెక్స్ తిన్నారా ఎన్ని గుడ్లు తిన్నారు
అ లేద నాలుగు
నాలుగు గుడ్లు తిన్నారు అప్పుడే
నాలుగు దిన్నా
నాలుగు గుడ్లు తిన్నారు ఎంతసేపటికి పెట్టారు గుడ్సులో
కె హ హ పదిహేన్ నిమిషాలు
పెట్టారా వామ్మో స్టవ్ బాగానే గాలుంటాయి కదా మరి ఇప్పుడు స్టవ్ దొరకట్లే గదా మరి ఏం చెస్తరు న్యాచురల్ గ్యాస్ చేస్తారా ఏమన్నా
ఇండేక్షన్
ఇండెక్షన్ స్టవ్ మీద ఇడతారా ఓకే స్తం అంటే గ్రేటే బాగానే అంటే మీకు బాగానే వర్క్ వచ్చా అయితే మీకు మీకు వంటలు బాగానే వచ్చాఅయితే
హు బానే వొచ్చు
బిర్యానీ చేస్తారా మీరు
చేయ్యను బిర్యానీ రాదు నాకు
వామ్మో ఫిష్ కర్రీ వస్తద
ఫిష్ కర్రీ వచ్చు కానీ ఎప్పుడు తీసుకురాలె మా ఆయన
అవునా మీ ఆయనకి ఎందుకు మీ ఆయన తీసుకురాడం మరి మీ ఆయనకి ఏమైన్నా వేరే ఉన్నదా బయట ఏమన్నా ఇంకా డా
ఉన్నది కాని చెప్పడు
అవునా వామ్మో ఇంతా గలీజ్ ఆయన మీ ఆయనా
ఆ
అంతా ఘోరమా మీ ఆయన
అవును ఘోరం
ఆహా ఇప్పుడు బయట ప్రపంచాలల్లా యుద్ధాలు జరుగుతాన్నాయి గదా మరి మీరు పోతరా ఆ యుద్ధానికి
పోతం పోదా మరి
పొదమని చూస్తుల్లా యుద్ధం యుద్ధం అనేది అందరు చేయాలి గదా ఒక్కా కొందరే చేస్తే యుద్ధం ఆగిపోదు గదా
అ అందుకె యుద్దానికి పొవడానికి డ్రెస్ కూడా తెచ్చుకున్నా నేను మాఆయన
అవునా ముత్తాగే మ్ పోతరా ఓకే మీకు మన దేశంలో ఇష్టమైన ప్లేస్ ఎక్కడ ఉంది ప్లేస్ వద్దులేండి ప్లేస్ వద్దులేండి ఆ
ఆ
ప్లేస్ మ్యాటర్ మనం మాట్లాడవద్దండి బాగుండదు
మ్మ్
మీరు రేపు ఏం కూర వండుకుంటారు
రేపు చిక్కుడుకాయ కర్రి వండుకుంటాము
చిక్కుడు కాయ కూర వండుకుంటారా చెక్కుడు కాయ కూర బాగుంటదా మీరు వొండితే
బాగుంటది
మళ్ళీ మీరు ఎప్పుడు ఎళ్తారు మరి మీ విలేజ్కి
మావిలేకి పండక కెళ్తాన్ ఉగాది
ఉగాది పండుగ రోజు ఏం చేస్తారు మరి ఇంటి
ఇంటికెళ్ళి కి బచ్చాలు చేసుకుంటాం
ఇంకా
ఉగాది పచ్చడి తీసుకుంటాం
తింకా
తాగుతాం తింటాం
ఉగాది పచ్చడి కుంటారు ఉగాది పచ్చడి ఎట్లా చేస్తారు
ఎలా చేస్తారు నెన్ క్వశ్చన్ ఎలా చేస్తారంటే
మ్మ్
బెల్లంతో చేసుకుంటామ్
అవునా ఉగాది పచ్చలో ఒక బెల్లం ఒకటే ఎత్తు పచ్చ అయిపోతా
బెల్లము ఏంటది
ఆ
ఇంక ఏమస్క మామిడికాయా
మ్మ్
వేప పూత చింతపండు ఇంకేంటి చేటు చూలువద ఉల్లిగడ్డ
స
కొబ్బరి
కొబ్బరి ఉల్లిగడ కొబ్బరీ వేసుకుంటారా
అవును మీ దగ్గర ఎట్లా చేసుకుంట్రు
బ దగ్గర వచ్చేసి మేము ఫస్ట్ చస్తామంటే ఫస్ట్ మనకు కావాల్సింది వేపప్పు
వేపపువ్వు వద్ద
తీసుకున్న తర్వాత మన ఇంకోటి ఈ మెయిన్ టాపిక్ వచ్చేసి మన ఇంటర్వ్యూని మామిడికా చూ కుంటాం కట్ చేస్తాం మామిడికాయలు మామిడికాయలు కట్ చే వేపువ్వు రెండు రకాలు పక్కా పెట్టిన తర్వాత మళ్ళీ ఉల్లిగడ్డ వచ్చేసి మూడో రకము
అ
ఓకేనా అండ్ ఇంకో వచ్చి కొంచెం కారం కూడా ఇస్తాం దాంట్లో మేము
కారం తీసుకుంటారా
ఆ కొంచెం కారం వేస్తాము నాలుగు అండ్ వాటర్ వచ్చేసి ఐదు ఇంకా బెల్లం వచ్చేసి ఆరు ఆరు రకాలతో మేము ఇలా చేసేస్తాము చే సిన తర్వాత మేము తాగేస్తాము అలా అన్నమాట
ఎప్పుడు వెళ్తారు మరి మీరు
మేమా మేము ఇంటికి వెళ్ళాలి అనుకోవట్లేదండి
ఎందుకండి
కెళితే మా ఆవిడ కొడుతుందండి
మిమ్మల్లా అండి
మావిడ కొట్టి కొట్టి వాత కూడా పెట్టిందండి అందుకే నీ ఇంటికే ఎలోదు అనుకుంటున్నానండి
వాత పెటిందా
అవునండి అండ్ ఇంకోకటి ఏంటంటే మావిడ గారు వచ్చేస్ చి కలెక్టర్ జాబ్ కోసం ప్రాక్టీస్ చేస్తుల్అండి తను తను నేను వెళ్ళిన తర్వాత డిస్టర్బ్ అయితుందండి నేనే మెల్లగా వెళ్తున్నానండి అ చదువుకోవాలి కద కదండి ముందు చదువు ముఖ్యం కదా చదివి చదివి ఆమె కలెక్టర్ చదువు కున్న తర్వాత రేపు పొద్దున డాక్టర్ అయితదండి
కలెక్టర్ చదివీన వాళ్ళ డాక్టరేట్లు అయితరండి
కలెక్టర్ చదువుకున్న తర్వాత కలెక్టర్ అయ్యే టైం లో ఏం చేస్తాంది అంటే ఎవరో ఒకరు తలకాయ పగలగొట్టి డాక్టర్ అయిపోతదండి
కలెక్టర్ ఏమన గుర్తు జేతనికె
అవునండి ఆ విధంగా జరిగిపోతున్నాయండి మధ్యకాలంలో
అవునా అండి
అవునండి అండ్ ఇంకోటి ఏంటంటే మీ నాన్నగారు ఏం చేస్తారండి ఏ
మా నాన్నగారు వ్యవసాయం చేస్తారండి
మీ అమ్మగారు ఏం చేస్తారండి
మా అమ్మగారు కూడా
మీ అన్నయ్య గారు ఏం చేస్తారండి
మా అన్నయ్య గారు జాబ్ చేస్తారండి
అవునా అండి మరి మీరేం చదువుకున్నారండి
సెకండ్ క్లాస్ అండి
సెకండ్ క్లాస్ లో చదువుకున్న వారికి మరి ఇక్కడ ఎంట్రీ లేదు కదా మీరేలా డ పాస్ అయ్యారు
టే ఇక్కడ
మీరు మంచిగా చదువుకోండి ముందు చదువు ముఖ్యమండి ఏ చదువుకోకుండా బాత్రూమ్ లో కూర్చోడం ఏంటండి
బాత్రూమ్ లో కూర్చోలేందండి
ఏం చేస్తున్నారండి మీరు బాగా చదువుకోవాలి మీరు చదువు కోని పెద్ద పెద్ద జాబులు కొట్టాలి
మీరేం జాబ్ ఇస్తారండి
ట బయటా రోడ్ల మీద ఉడుస్తానండి
ఉడుస్తారా
అవునండి
నేను ఉడ్వానండి టెన్ మినిట్స్ కంప్లీట్ అయిందండి
చేయాల అండి
నేనే కట్జెస్తా అండి
కట్ జేయండి
ఓకే అండి బాయ్ అండి
వాట్ రచ్చి